హలో హాయ్ మేడం, బాన్నారా మేడం.
బాగున్నా మేడం, మీరు బాగేనా.
ఆ బాగున మేడం, ఏం జెస్తున్నారు మేడం.
ఇప్పుడే వర్క్, అయింది, పోయిందండి, ఇంట్లో, పని, జె చేసేనా వట్టిగనే కూర్చొని, ఉన్నా. అండి.
ఓకే ఓకే మేడం.
అయిపోయినాయ ఏం
ఆ చేస్తున్నా ఆడానే. నా ఇప్పుడే కొంచెం మాకు ఇక్కడ వర్షం పడుతుంది అందుకే
మా దగ్గర ఇంకా వర్షం ఏం లేదండి కాకపోతే మబ్బు అంతా వేసి గాలులు వస్తున్నాయి అంతే
ఆ. మా కయితే ఫుల్ ఉరుములు, మెరుపులు ఫు గాలి ఫుల్ వర్షం మేడం అయిపోయిందాండి స్కూల్ వార్క్
ఆ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మొన్నటి దాకా ఇంత బాగా అది ఎండలు కొట్టి ఇప్పుడు మళ్ళీ వర్షం తొందరగా అయ్యేసరికి ఆ తర్వాత చేంజ్ అయితే ఇప్పుడు హెల్త్ కూడా ఇదే చేంజ్ అయిపోతుంది ఇక
అవును మేడం వాతావరణం చేంజ్ అయిపోయి దాని వలన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయ్. మ్
వర్ష ఎంండకాలం కొడతేనేమో ఎండలు ఉంటేనేమో వర్షం వస్తే బాగుండు అనిపిస్తుంది వర్షం వస్తే వస్తేనేమో హెల్త్ ఇట్లా అవుతుంది అనిపిస్తుంది.
జలుబు దగ్గే కద నే ఏ సబ్జెక్ట్ మేడం స్కూ లో మీరు
నేను మామూలుగా మొన్న ఒక ఫ ఫిఫ్టీన్ ఇయర్స్ శిష్మందిర్లో లో టీచర్ గా చేసానండి.
ఏంటి సార్
ఫిఫ్టీన్ ఇయర్సు శిష్మందిర్లో టీచర్ గా చేశా
శిష్మందిర్ నేను కూడా సేమ్ మేడం ప్రజెంట్ అదే చేస్తున్నా
ఉ ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత ట్వంటీ ఇయర్స్ నుండి అంగన్వాడి టీచర్.
ఓహో మీరు అంగన్వాడి టీచర్ ఆ ఇంతకుముందు శిష్మందిర్లో చేసేవాళ్ళా
అవును
ఆహా మీ అవునా అవునా అ మేడం సాలరీస్ బాగానే ఉంటాయా మేడం తెలంగాణ సైడ్ ఎక్కడ
ఏ తక్కువనే అండి అప్పుడు నేను చేసినప్పుడు ఎంతుండండి టూ ఫిఫ్టీ రూపీస్.
ప బ అంగన్వాడికి టీచర్ గా పర్మనెంట్ అయినారా
పర్మనెంటే మాది అంటే ఇట్లా పర్మనెంటే పర్మనెంటే పర్మనెంటేమ్ కాదు కేంద్రం రాష్ట్రం రెండూ భరించాల్సింది మమ్మల్ని.
అవునవును సాలరీస్ మీకైనా ఇంక్రీజ్ అయినా మేడంమ్ అక్కడ సైడ్ అంగన్వాడీ టీచర్స్కి
అయితే గంతే అండి ఏం కాలేదు పోరాటాలు చేస్తూనే ఉన్నాం అయిపోతుంది. ఆ అంటారు పంచుతాము అంటారు అంతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే.
ఆ మా సైడ్ అయితే టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఇస్తున్నారంట. స్ట్రైక్ చేస్తూ ఉన్నారు.
మీకన్నా మాకు ఎక్కువనే మాకు పదమూడు వేల ఆరు వందల యాభై అండి.
అదే మీకు ఎక్కువ అని ఇక్కడ వాళ్ళు స్ట్రైక్. చేస్తున్నారు పదకొండు వేలు పది వేలు ఇస్తున్నారు అనియితే
అయ్
అవునవును శిశుమందిర్లో చేసేవాళ్ళు అక్కడ అప్పుడు ఎలా ఉండేది మేడం శిశు మందిర్స్ అంటే ఏమన్నా వర్క్ ఉండేది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేసి అప్పుడు కాలంలో
అప్పటి కాలంలోనే ఇంకా ఎక్కువ వర్క్ ఉండేది ఇప్పుడు ఇంకా తగ్గింది శిశుమందిర్లో
అడా ఇప్పుడు ఆ వర్గాలు అంటారు మీరు వర్గాలు చేసినర వాళ్ళు
చేసినాం మేడం
ఆహా టూ వర్గా చేసినారు అయితే ఆ అప్పుడే ఎక్కువ వర్క్ ఉండేది అయితే ఇప్పుడైతే
ఆ అవును
అవునా అదే వర్క్ అయితే తక్కువ డేస్ ఉంది అప్పుడు ఫార్టీ ఫటీ డేస్ ఎంతో ఉండేదంట టూ ఫిఫ్టీ వన్ మేడం
అంతేనా
ఆ అంతే మేడం ఆడికి కష్టం విలేజ్ కదా మేడం ఇది అందులో ఇప్పుడు పేరెంట్స్ లాలు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఆ కొంత వరకు మాత్రమే చదివిస్తారు ఫస్ట్ సెకండ్ అ లోయర్ వరకే ఎక్కువ తీసుకు వస్తారు ఆఫ్టర్ దాట్ అే ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అయినారు అంటే గినక థర్డ్ ఫోర్త్ వెళ్ళారంటే ఇంకా కొంచెం టౌ కు పంపిస్తారు మేడం
అవునా మాకు అట్ల లేదు టెన్త్ వరకు ఇగా అప్పుడుూ ఇంగ్లు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు
ఉండేది ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి కదా
అక్కంత శిశు మందిర్ కూడా ఇంగ్లీష్ మీడియం అయిందిగా శిశుమందిర్ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది
ఇప్పుడు అన్నిీ చేంజ్ చేసారు తెలుగు మీడియం లేకుండా మొత్తం ఇంగ్లీష్ మీడియమే చేంజ్ చేశారు ఇక్కడ ఆ ఆ చేం చేసారు ఏమంటే మాకు ఎలెవన్ ఇస్తారు ఆ అంతే ఇక్కడ చిన్న అది పల్లెటూరులో
ఉహు
తక్కువ స్ట్రింగ్త్ అందులో హై స్కూల్ కాదు ఇది హ్మ్మ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ ఉండే మేడం హ్మ్మ్ జాయిన్ అయినాక మేము జాయిన్ అ ఒక టూ ఇయర్స్ కి సెవెంత్ వచ్చింది ఇప్పుడు అప్పర్ ప్రైమరీ
హ్మ్మ్
స్ట్రింగ్త్ కష్టం మేడం ఇక్కడ ఉండే ఆంధ్రాలో స్కూల్స్ అయితే ఆల్మోస్ట్ చాలా తక్కువ స్ట్రెంగ్త్ స్కూళ్లలో ఇప్పుడు అందరు పేరెంట్స్ ప్రైవేట్
మా దగ్గర నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటారు
ఆహా అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళంట కదా ఎక్కువ వచ్చే వాళ్ళుంట కదా
ఇప్పుడు చెప్తున్నా నేను చేసినప్పుడు సెవెన్ ఫిఫ్టీ లాస్ట్
ఆ
ఇటి వరకు ఉండే
ఆ ఆ అవునువును లెండి అదే ఓ చు ఈ విధంగా ఉన్నది ఇక్కడంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు
నేను అప్పుడు చెప్ ఆ నేను చెప్పినప్పుడు పిల్లలు ఇప్పుడు ఇప్పటి పిల్లలు వాళ్ళందరూ యుఎస్
హ
పెద్ద పెద్ద దాంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఇప్పటికి నన్ను మర్చిపోరు మాతాజీ మాతా ఇప్పుడు మాతాజీ అంటరు అప్పుడు ఆచాజీ అనేవాళ్ళు ఇప్పటికీ మర్చి పోర్ వాళ్ళు ఒక్కొ ఓ ఒక్కర్ అమెరికా తిరుపతి లండన్ ఇగో ఇట్లా ఇట్ల ఉండేది ఉమ్ బాగుండే అప్పుడు స్టడీ బాగుండే అప్పుడు శిశు మందిర్ బాగుండే అప్పుడు సాంప్రదాయాలు కట్టుబాట్లు అందులో
ఇప్పుడు పిల్లలు అసలు భయపడట్లేదు మేడం
ఆ అదే కదా ఇప్పుడు భయప ఎ అంటే ఇప్పుడు మనం ఒక్క దెబ్బ కొట్టిన అనుకోండి వాళ్ళు ఇంట్లో నువ్వు నా పిల్లల్ని కొడతావు నా కొడుకు చదువు రాకున్నా
అ పేరెంట్స్ గారాభమే కొంచెం ఇది అదే మేడం చాలా ఇది ఉన్నారు అసలు పేరెంట్స్ అంతగా అయితే సాలు ఏ ఇంట్ ఇప్పుడు ఇంటికి వస్తున్నారు స్కూల్ కాదు ఎవ టీచర్ ఊర్లో వాళ్ళు ఇంటికే వస్తున్నారు ఇక్కడైతే
అవునవును
అది భయ వేస్తుంది మెయిన్ గా పిల్లలకి మళ్ళా మాకు చదువు రావాలంటారు మా పిల్లలు అన్ని గుండాలంటారు కొట్టొద్దంటారు
కొట్టద్దు మళ్ళీ ఏం చెయ్యొద్దు వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావాలి ఆ ఆచారాలు కట్టుబాట్లు ఇప్పుడు మొత్తం మర్చిపోయారు శిశుమందిర్ లో ఇప్పుడు మొత్తం ఏవీ లేవు
ఏదో ఊరికే ఉన్నాయంటే ఉన్నాయి అంతే అంతే పేరుకు ఎవరు కమిటీ వాళ్ళు గాని ఆ పైనుండే అధ్యక్షుడు గాని ఒకే పేరుకుందంటే ఉన్నారంటే ఉన్నారు గాని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్ట్రిక్ట్ గా పట్టుకొని చేసే వాళ్ళు
లేదు చెప్తున్నా కదా ఒకప్పుడు ఉండే ఆచారాలు సంస్కృతులు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆ అచ్చనా శ్లోక్ కాలు వాళ్ళు చదవకపోతే అయ్యో మా ఆచాజ ఏమి అంటదో అన్న భయ భక్తులు ఉండే ఇపులేవు అవన్నీ దీశేసి
ముందు ఈ పేరెంట్స్ మాకు కొంతమంది క్రిస్టియన్ పిల్లలు ఉంటారు కదా ముస్లిం పిల్లలు ఉంటారు కదా మాకు ఈ గీతులు ఇవి పాడించు ద్దు మాకు తలనోస్తది ఇంటికాడ అవే పాడుతుంటే మాకు కొద్దు ఆ గీతులు అంటారు పాడించొద్దు మా పిల్లలకి ఇంటికాడ చెప్పొద్దు చదివించొద్దు అని అట్లా చదవమని చెప్పొ వద్దు మీద అంటారు మొహాన్ని
అదే అదే మీ దగ్గర అన్ని అన్ని చెప్తారా మరి డాన్స్ డ్యాన్స్ గానీ డంబుల్స్ కోలాటము అన్ని ఉంటాయ
డంబుల్స్ ఉంది డ్యాన్స్ అంటే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇది లోయర్ సెక్షన్ కదా కొంచెం పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్నవి చిన్నవి నే పిస్తారు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే డైలీ అనేవి తక్కువ ఉంటది ఇప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్స్ అట్లాంటి వాళ్ళకి కొంచెం టైమ్ తీసుకొని ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ డంబుల్స్ డ్యాన్స్ యోగా చాపు ఇవన్నీ నేర్పిస్త ది మేడం ఉన్నారు ఒకరు
ఆ
ఆ మేడం నేర్పిస్తారు
ఒకప్పుడు షిమందిలో ఏదో వస్తుంది పండగ లాంటి వాతావరణం అంటే ఎంతో హడావిడి వుంటుండే పదిహేను
పేరెంట్స్ కూడా మేడం ఎక్కువ ఇవి చేపిస్తున్నారు ఎప్పుడు డబుల్స్ మీరు డ్యాన్స విఇవేనా మీకు స్కూల్ అంటే అంటున్నారు అట్లా నేర్పించడానికి కూడా భయపడుతున్నాం ఇప్పుడు
అదే కదా
హు మ్
అదే కదా అదే ఉన్నది వా అంతా
ఆ అదొక ప్రాబ్లం అయితుంది ప్రైవేట్ స్కూలల్లో అలాంటివి ఏం లేవు కదా ఇక్కడికి వచ్చేసరికి మీరు ప్రోగ్రామ్స్ ఎప్పుడు డ్యాన్స్ ఆ డ్యాన్స్ అంటారు అవంటారు చదువు చెప్పర మీరు మీరు ఎప్పుడు ప్రోగ్రామ్స్ అంటారు చీరలు కొనండి అంటరు అది కొనండి అంటరు ఇది కం ప్లన్స్ ఎక్కువైపోయినాయి ఆహా చీరల్ అంటే ప్రోగ్రామ్స్ కి ఏమన్నా దానికి సంబంధించి రిలేటెడ్ ఆ కొనాలి కదా
అవును
అవి కొనాలంటే కూడా మీరు అవి ఎప్పుడు అవి ఇవి ప్రోగ్రామ్స్ అంటారు లాస్ట్ కు వచ్చేసరికి ఇవే టాపిక్ ఎత్తు తారు
అంతె అంతే ఊ అదే అంటరు ఏమన అంటే స్ఫూర్తి అంటరు ఏందో అంట్ అంటరు ఇదంటరు అదంటరు అంటరు గాని కాకపోతె అట్ల అన్న కూడ వాళ్ళ పిల్లలకె కోసమే కదా మన కోసం కాదు కదా అది ఊ మరి వాళ్ళు అర్థం చేసుకోరు అట్ల
అర్థం చేసుకోరు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా స్టడీ స్టడీ స్టడీస్ ఇవే కావాలి ఎక్స్ ట్ర కరిక్యులర్ యాక్టివిటీస్ వద్దంటరు
అవును గా
ఊ ఇప్పుడు బాడీకి చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి అవన్నీ కూడా మైండ్ ఫ్రెష్ గా ఉండాలంటే వాళ్ళకి కి త్రో అవుట్ డే అలానే ఉంటే కూర్చొని ఉంటే కష్టం అయితది అది ఎవరు ఆలోచించట్లేదు ఎందుకో
ఉ పేరెంట్సే అట్ల మారినంక ఇక తల్లిదండ్ర్ పిల్లలు మారకుంట ఎట్లుంటరు చెప్పండి
అంతే మేడం అంతె
ఏంటి మరి పనులు
ఆ అయిపోలే మేడం చెయ్యాలీ కొంచెం వంట చేయాలి సరే మేడం థ్యాంక్యూ
సరె మేడం సరె మళ్ళీ కాల్ చేయండి
ఆ ఓకె
ఉమ్
ఏది ఉ